చెప్పండ్ మీరే చెప్పాలండి టాప్ చెప్పండి చెప్పండి టాపిక్ ఆచేసి క్రికెట్ చెప్పండి మిక్ క్రికెట్ తెల్సా? ఐపీఎల్ల రోహిత్ శర్మ అన్ అనే మాస్ ఇష్టం అండి ఇప్పుడైతే విరాట్ కోహ్లీ. ఓకే టీమా అండి లే కార్తి బే అంటే ఇష్టం అండి. ఆర్సిబి ఏమోండ అవన్నీ ఎక్కువ చూడ కానీ మన్ వన్ అయితే కొట్టింది తెలుసు మీకేది ఇష్టం అండి? అవునా అండి మీర్ ఎక్కువ చూస్తారా? ఉహ్ ఉమ్ మొత్తం ఎంత మంది అన్ పదండి లే ఆ ప్లేయర్స్ ఉమ్ అవునా ఆర్సిబి ఎవర్ ఇష్టం అండి? అయిన పెళ్లి అయింది కదండీ, విరాట్ కోహ్లీకి? అవునా ఇప్పుడ్ ఇప్పుడ్ నడుస్తుందా అండి ఐ పిఎల్ అవునా మొన్న ఇండియా కప్పు కొటింది కదా ఉమ్ అవును అక్కడ ఏ కేక్ కటింగ్ కూడా చేసిరంట బస్ స్టాండ్ దగ్గర
ఆ చౌరస్తా కాడ మొత్తం ర్యాలీ తీసిరు.
అసలు ఏట్లా పిక్చరే పెట్టిరంట స్క్రీన్ ఆ నేను జోసి ఆ అండి. మీకేట్లా తెలుసు అవునా ఎప్పుడండి. ఫైనల్ రోజు అదే స్నాప్లా మీద స్నాప్లు. నాకు అయ్యా గట్ల ఎట్లా పెట్టిర్ నైన్ టైన్ దగ్గర అని నేను అవును మొత్తం ర్యాలీ తీసిరు కేక్ కటింగ్ లో మస్తు చేసిరు ఇప్పుడు ఈసారి ఎవరు గెలుతరో ఇగ ఐపీఎల్ ఆ ఈ సారి కెటిఆర్ విన్నయితది అంటారు. ఆ ఉమ్ కెటిఆర్ ఎన్ని సార్ల గెలిసిందండి.
త్రీ టైమ్స్ వన్ టైమ్ ఈసారి సెకండ్ లోడింగ్ ట్రోఫీ.
ఈ సారి కెటిఆర్ గెలుతే వేరే ఉంటది. ఆర్సీపీ గెళ్తే వేరే ఉంటది ఇక
ఆ
ఈ సిఎస్ కే ఏం ఆడతదండి ఏం చక్కగా ఆడదు ధోని కదా అన్లా ఉమ్ ఆయనకి ఎప్పుడో పెళ్లి ఉంటే కాదా సప్పుడేకా ఆ ఇంటికాడ కుసో ఎందుకంటే ఈ విరాట్ కోహ్లీ అంటే కొంచం మంచిగా ఉంటాడు. మంచిగా మొన్న మొన్న అట్లనే పెళ్లి అవును విరాట్ కొన్ని అ అవునా మీ మీరు ఆడతర అండి క్రికెట్. ఇంటి దగ్గర గిట్ల బౌలర్ ఇష్టమా, బ్యాటింగ్ ఇష్టమా ఎప్పుడైనా ఆడిరా. చ ఎక్కడ ఆహా ఇంకా అండి. బ్యాటిగ్ ఏసెస్ ఫోలింగ్ వస్తే ఆహాహా ఏడాడిరండి. మీ స్కూల్లో విట్లా తీసుకపోయిరా టోర్లమెంట్సలా పోయిరా అయితే టోలమెంట్సలో పోతే కొంచెం బీట్రేండి మనక్ కే వచ్చి కప్స్ అవనోస్ తేగా అవునండి. ఇవే ఎవరెవర్ టీమ్ గెల్చిన అంటే కప్పు గెళ్తే టీంకి వస్తదా టీమ్ లో ఒకరు లీడర్ తీసుకుంటాడా మరి ఎక్కడ ఆహా క్యాయాప్టెన్నే తీసుకుంటాడ ఇగా మిగతా వాళ్ళంతా తీసుకోరా ఇగా ఆ ఆ అట్లైతే ఓకే మీకేమిచిరండు పైజ్ మనీయా
ఆ ప్రైజ్ మనీ మెడల్
ఎంత ఇచ్చిరండి. ఎంతిస్ తలు తెలుసే హు ఆహా మీరు ఎంతక్ థర్టీ థౌజేనా పేస్ థౌసేనా ఆహా ఇంకండి ఇది అది ఇంకేం పింగ్స్ ఉంటాయండి. ఆ చీవి చీయస్ ఏ ఆ ఆ అవును మొత్తమ్ము ఎన్ని సెవెనా ఫై టెన్ ఆ హా యే ఐపీఎల్ అయిపోతే కబడ్డీ ఇంతరు కాదన్
ఆ ప్రో కబడ్డి స్టార్ట్ అయితది. ఐపిఎల్ అయిపోయినక
తెలిసినన్ కో కబడ్డీలో హు పోయ్ క్రికెట్ అమ్మాయిలు ఆడతారా
ఆడతే వరల్డ్ కప్ ఎట్ల తీసుకోచేరు
క్రికెట్ మ్మ్ ఎప్పుడలే నాకు తన వల్లే ఫీల్డ్ అవునా చూస్తా కానీ అర్థం కాదు
మ్మ్
మొన్న మొన్న మా తమ్ముడు వాళ్ళు చూస్తుంటే కొంచెం చూతున్నా ఇంకా అండి
మొత్తం ఐపీఎల్ అయితే టెన్ టీమ్స్ అయితే ఉంటాయి
ఆహా టీమ్స్ ఇప్పుడు విరాట్ కోహ్లీలో ఎవరెవరు వస్తారు అండి ర్సిబిలో
విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ రొమారీయో షెఫర్డ్ టిమ్ డేవిడ్ ఆ వెంకటేష్ అయ్యర్
మరి అప్పట్లో రోహిత్ శర్మ ఉండే ఇప్పుడు ఎందుకు ఉంటలేదు ఆహా ఇప్పుడు ఆడుతుంటున్నా మరి ఆహా బాగుంటే అప్పుడైతే ఆయన పేరే ఫేమస్ పైసలో హ్మ్ క్రికెట్ అంటే ఆయన కోసం చూస్తుండే చాలా మంది ఐపిల్లో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆ అదే అంటారు అందరూ అవును అండి ఆ అవునా ఇంకా అయ్యానని కూడా ఆహా అవునా ఈసారి పో తునమార్ యావధే హా బాగ్ కొతార ఆహా మా ప్లాన్ ఆల్ థీ బెస్ట్ ఎప్పుడుంది అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయాండి మరి అయ్యో మరి ఎట్లా పోరా అప్పుడప్పుడు బెంగళూర్ ఓతారా ఫ్లైట్ పంపియారు నైట్ ఓకే ఆ ఓకేకే మొన్న వాళ్ళు ఇక్కడికో ఆస్ట్రేలియా అట్లా వయరంట కదండి ఒక ఆయన తెలిసిన ఆయన నాకు నాక్ అమ్మమ్మ సమ్థింగ్ అటు పోయిండు అనీ
ఆహా
ఉమ్ అట్లా వాళ్ళే తీసుకోబతారా అంటేది ఆయనైనా ఫుడ్ అవన్నీ ఆహా ఇంకా అండి
ఇంకేం లే
అంటే చెప్పలి సి బి ఇంకా కేకయారు అంతే ఇష్ట
ఆ
కేకేఆర్ బానే అడుతుండే
అప్పట్లో ఆడేది ఇప్పుడు అంతా అంత పర్ఫార్మెన్స్ ఏమి చేస్తలేదు
అవునువును అ పడిడి ఇప్పుడు అంటే విరాట్ కోహ్లీ ఉండు ధోని కి విరాట్ కోహ్లీకి ఎక్కువ ఉమ్ అవును విల్ ఇద్దరు వాళ్ళిద్దర్నీ అంటే వాళ్ళిద్దరికి ఎప్పుడు ఫోర్టీ వర్లే కదా ఆర్సబీ వర్సస్ సిఎస్కే వల్లే కదా ఒకే అప్పుడు ఇంట్రస్ట్ గా ఉత్తరందరిగా మా ధోని గెలవాలి విరాట్ కోహ్లీ గెలవాలి ఈసార్ అయితే విరాట్ కోహ్లీ గెలవాలి అనుకుంటు. అ మ్ మ్.... ఇంకా అండి ఈ సారి ఐపీఎల్ డేట్ ఏముందండి ఈ ట్వంటీ ఎయిట్ ఓకే ఓకే థ్యాంక్యూ ఏంటిదంట పాటలు పాటలేమో ఇప్పుడు మ రాదా అండి అ హ ఇప్పుడు ఏం నడుస్తుంది కబడ్డీయా మొత్తం సమస్తమా ఓకే అండి ఇంతటి తో సమాప్తం